హలో హాయి బావున్నవా ఆహ ఏం చేస్తున్నావు
ఏమి లేదు మొన్న పండుగ గురించి విశేషాలు మాట్లాడుకున్నాము నేను మా
అవునా ఏం పండగ
అది ముత్యాలమ్మ అని ఒక గ్రామ దేవత ఆ అమ్మవారిని కూర్చోబెట్టారు
అ నాకు దాని గురించి ఆ అమ్మవారి గురించి చెప్పవా నేను కూడా విన్నాను కానీ ఏ మా పిన్ని వాళ్ళ ఊర్లో జరిగి అయితే వెళ్ళాను నేను కూడా అక్కడికి చాలా బాగా చేస్తారు కదా
అవును ఆ అమ్మవారికి గుడి ప్రతిష్ఠించారు ప్రతిష్ చేసి ఆ అమ్మవారిని పూజించారు ఊర్లో అందరూ వాళ్ళ వాళ్ ఆమ్ చుట్టాలని
ఆ అవును మా పిన్ని వాళ్ళు కూడా అప్పుడు అందరినీ పిలిచారు మేము కూడా వెళ్ళాము డప్పు చప్పుళ్లతో ఆ చాలా బాగా చేశారు ఆ పండగ ఒక పండగలా అని ఒక పెద్ద పండగలా అనిపించింది మామూలుగా ఆ గ్రామ దేవతని ప్రతిష్ఠిస్తారు కానీ చాలా పండగలా చేశారు
అవును చాలా పండగలా చేస్తారు అదే దాని గురించే మేం నేను అమ్మా కూడా మాట్లాడుకున్నాము చాలాసేపు
అవునా దానికి చీరలు పెడతారు కదా పెట్టారా మరి మీకు
ఆ అవును చీరలు పెడతారు అందరిక చీరలు తెచ్చారు అమ్మ వాళ్ళు అందరిక చీరలు పెట్టారు అలాగే అక్కడ ముత్యాలమ్మ తల్లి మన గ్రామ దేవల దగ్గర
చీర తీసుకుని ఆఅవునమ్మా నాకు కూడా చీరలు పెట్టారు ఆ రోజు మిము కూడా తీసుకు వెళ్ళాము చీరలు అమ్మవారికి కూడా పెట్టాలి అని చెప్పి తీసుకు వెళ్ళాము
అవును ఇంకా ఊట ఇద్దరు అంత మంది జనాలకి ఆ అన్నదా చేస్తారు అంతమంది ప్రజలకి ఎంత బాగా చేశారో ఎంత బాగా రుచిగా ఉన్నయో
అవును మేము కూడా తిన్నాము ఎంత రుచిగా ఉన్నాయో అందరికి అంత మందికి అంత ప్రజ అంత జనాభాకి ఎంత బాగా వండి పెట్టారో అ ఆ మధ్యాహ్నం భోజనం చేసేసి ఎండ బాగా ఉంది ఇంకా చు ఇంకా అందరు ఇంకా వచ్చి కలుస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు అని ఆ పూజా చేసాము ఇంటికి వచ్చేసాము అవునా ఎన్ని రోజులు ఉన్నారు
మూడు రోజులు ఉన్నాము మొదటి రోజు ఏమో ఆ పూజ చేస్తారు రెండో రోజు ఏమో అభిషేకాలు చేస్తారు మూడో రోజు ఏమో ప్రతిష్ఠిస్తారు కాబట్టి ఇంకా కుంకుమ పూజ అవన్నీ జరుగుతాయి
అవును కానీ నేను ప్రతిష్ట ఇష్ట ప్రతిష్ఠించిన రోజు మాత్రమే వెళ్ళాను మా పిన్ని వాళ్ళు పిలిచారు కానీ ముందే వెళ్ళలేదు
ఆ ఇంకొక విశేషం ఏంటంటే ఆడబిడ్డలు మాత్రమే ఆ పంచిత ఇంగా ముందు రెండు రోజుల ముందే వెళ్ళి పోవాలి ఆడబిడ్డలు ఉండాలండి పోలిమేర అమ్మని కట్టేస్తారు అది కట్టేసిన తర్వాత మళ్ళీ ఆడబిడ్డలు వెళ్ళడానికి కుదరదు
అవును ఆ అది నిజమే అట మరి మీరు వెళ్ళారా మరి ముందే అందుకే మూడు రోజులు ముందే పోయినాము మా ఇంటి ఆడబిడ్డలం కదా కాబట్టి వెళ్ళాలి అంటే వెళ్ళ వెళ్ళాము అందరు ఆ ఊరి ఆడబిడ్డలు అందరు మూడు రోజుల ముందే వచ్చేసారు అక్కడికి చేరుకున్నారు
అరెగ అంత చాలా ఆనందంగా సంతోషంగా ఆ చాలా వైభవంగా అమ్మ ముత్యాలమ్మ తల్లి ప్రతిష్ట అనేది జరిగింది
అవునా బాగానే చేశారు అయితే నేను ఆ రోజే చూడడము కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టే పోయాము ఆ రోజు వెళ్ళాం కదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంకా పదహారు రోజులు గడిచిన తర్వాత పదహారో రోజు పండగని చేస్తారు అమ్మవారు మళ్ళీ
మాంసాహారం అనేది ఆ ప్రసాదంగా పెడతారన్నమాట అంటే వేటపోతుని కాగానీ కోడిని కాగానీ ఆ సమర్పిస్తారు
ఆ అవును వెళ్ళారా మరి ఆ రోజు కూడా మళ్ళీ పదహారో రోజు
ఏం వస్తాము పదహారు రోజు కూడా ఆడబిడ్డలు ఉండాలి వెళ్ళాలి అంటేను వెళ్ళాను ఆ రోజు
అవును
అదే ఆట పోతు తెచ్చారు అమ్మవారికి సమర్పించారు మళ్ళీ గుడికి వెళ్ళాము
మా మొక్కులు తీర్చేసుకుని వచ్చేసాను ఇంకా ఆ రోజు కూడా అందరినీ పిలిచారా మళ్ళీ చు ట్టాలనే
ఆ పిలిచాము అంటే ఇంకా మా కుటుంబ ఆ వ్యక్తులను మాత్రం పిలుచుకున్నాము అమ్మ వాళ్ళ తరపున నాన్న వాళ్ళ తరపున వాళ్ళకి మాత్రం పిలుచుకున్నాము కానీ ఆ రోజు శాహారం ఆ మచ్చుకి సరి
ఉంటుందో లేదో అని ఆ ఒక
ఆలోచన ఉంటది చాలా ఆనందించాం మామ్లుగా పిలిచాము కానీ చాలా మంది వ చ్చరు అక్కడ ఏమో తక్కువే ఉంది ఇంకా ఎలాగగా అందరికీ కొద్ది కొద్దిగా పెట్టి పెట్టి పంపించేసాను తిన్నారు అంత అయింది ఆ తిన్నారు
ఆహా అవునా ఇంకేంటి మరి
ఉమ్ ఇంకా మీరు ఎలా చేశారు ఏంటి మరి చెప్పు
ఆ మాది ఏముంది ఒక్క రోజే కదా వెళ్ళాము మధ్యాహ్నం పూట ఆ అదే అన్నదానం జరిగింది తినేశాము అక్కడ నుంచి ఆ నేరుగా ఇంటికి వెళ్ళాము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము చీరలు పెట్టారు ఆ బొట్టు పెట్టి చీర పెట్టారు తీసుకున్నాము తర్వాత ఆ చల్లని పానీయాలుచ్చారు తాగాము ఆ ఇంకా వెళ్తాం లే అని చెప్పి సాయంత్రానికి బయలుదేరి మేము వెళ్ళిపోయాము అవును ఆ రోజులు మా ఇంటి వచ్చిన కొత్త చుట్టాలకు కూడా బొట్టు పెట్టి చీరలు పెట్టేసి పంపించసాను ఇంకా విన్నంగా వెళ్ళిపోయారు
అవును
ఇంకా ఏమన్నా ప్రతిష్ట చేశారా ఊర్లో
అవున వెలమ్మ తల్లి అంటే బొడ్రాయి కూడా ప్రతిష్ఠిస్తారు బొడ్రాయి అని మన అది కూడా ఊరి గ్రామ దేవిత గ్రామ దేవత అది ఒక చోట ఇది చోట ప్రతిష్ఠిస్తారు అలా ప్రతిష్ఠించారు
అవును చెప్పడం మర్చిపోయాను నేను కూడా బొడ్డ్రాయి కూడా ఆ ప్రతిష్ఠ చేస్తారు హ్మ్ పాలతో నీళ్ళతో ఇంకా అలా అభిషేకం చేస్తారు అవును ఆ రోజు కూడా చేసారు నీళ్లతో ముందుగా అభిషేకం చేసేది అయిపోయిన
పసుపు కుంకుమ తో అలంకరణ చేసి పూజలో
అ అ కథచ్చ రతున్నా